హలో అన్నయ్య బాగున్నావా?
ఆ బాగున్న చెల్లమ్మ. నువ్వు బాగున్నావా?
అన్నయ్య ఏం చేత్తారు?
ఏమున్నాయి రా! ఏం లేదు. పడుకున్నా.
అవునా చెల్లేమ్ చేత్తాంది?
చెల్లె దాంట్లో కుంట్లక్ పోయింది. చెల్లె దాంట్లో కుంట్లక్ పోయింది. ఆ
ఏంట్ అన్నయ్య?
చాలా అప్పురా తనక్ పోయినది.
పిన్ని బాబాయ్ బాగున్నారా?
ఆ బాగున్నారు. పెద్దమ్మత్తయ్య బాగున్నారా?
ఆ బాగున్నారు. పిన్ని బాబాయ్ ఏం చేత్తారు?
గుడ్లిస్తురు. గుడ్లు ఉడక పెడుతుంది మమ్మీ. అమ్మ ఆ
మీ డాడి?
బయటికి పోయిండు. ఆ
తమ్ అన్నయ్య మేము ఎల్లుండి ఒక తమ్ముడు ఉంటాడు. మా అన్నుంన్టాడు. డు
ఆ
మేము అంటే రేపు సాయంత్రం మేము ఒక ఊరికి పోతే ఎల్లుండి ఒక అన్నొచ్చి, ఇ మమ్మల్ని నాలుగు గంటలకు తీసుకపోతానునేసేపే ఫోన్ చేసింది మా ఫ్రెండ్.
ఆ
ఫోన్ చేసి చెప్పింది. ఎల్లుండు నాలుగు గంటల వరకే తయారయిపోదాం. పొద్దు పొద్దు పొద్దున మన ఇప్పుడు దే అక్కడ ఎల్లమ్మ తల్లి ఉంటుది చూసినావా ఫస్ట్ పొద్దు పొ ఆ ఆ
బాల్కం పెటేల్లమ్మ
ప ఆ ఏ ఎందుకు చెప్తారు గాని ఎల్లమ్మ తల్లి ఉంటది అక్కడ వెళ్ళమ్మ తళ్ళిని ముందుగలి దర్శనం చేసుకొని పోదాము అని చెప్ చెప్పిన నేను ఎందుకంటే మనం అక్కడికి పోతాం కదా అన్నయ్య ఆడికి పోయినప్పుడు నీళ్ళల్ల గలీజ్ గలీజ్ ఎవరెవరు ఉంటారు అమ్మా మైలు ఇంకా ఎవరెవరు మొత్తం అయన్ని ఆనిమల్ల గుడికి పోతే తపైతది కదా
ఆ
అంతే ఇగ ముందుగాళ్ళే పోదామని అని అనుకున్నాం మేము ఏమంటావ్ అన్నయ్య మాది కరెక్టేనా మేము మాట్లాడింది
హ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఎందుకంటే మాగ్గుడ ప్లేస్ తిరుగుతది కద చెల్లెమ్మ చాల
ఆ అదే
పో ఈ ఏ ఫస్ట్టు నల్ గంట్లక అక్క బ బండోచ్చింది కారోచ్చింది
మ్ నాలుగు గంటలకి కార్ ఒత్తది అన్న నాలుగు గంటల క్ నాలుగు నాలుగున్నర వరకు కారోస్తే మనం ఆ కారెక్కి కతం కొ ఎక్కుడే ఇగ ఆడివారికి ఆడివారికి కొట్టి ఒ అర్థగం టలా దేవత దర్శనం అయిపోతది దర్శనం అయిపోయినంకా ఆ టిఫిన్ తిని క్క కోసేపు ఫోటోలు దిగాలే ఇగ అడ
కదు బాల్కంపేట ఎల్లమ్మ నా బో ఎల్లమ్మ
అన్న ఎందుకన్న నువ్వు నేను చెప్పేది విను నువ్వు ఏం మెన్షన్ చేయకు
ఒకే తి గ్య
ఏదో ఎల్లమ్మ మద్ కాదు ఫస్ట్ ఎల్లమ్మ ఉంటది చూడు ఆ ఎల్లమ్మకు పోదాం
అ
ఎమ్మో సుద్దం ఏ ఎల్లమ్మ అవైలబుల్ ఉంటే ఆ ఎల్లమ్మకు పోదాం
ఆ
గంతే ఇగ పోయి దర్శనం చేసుకొని ఫస్ట్ ముందుగాలా దర్శనం చేసుకొని తర్వాత ఇంత దిని కొసేప్ ఫోటోల్ దిగుదాం కారు దగ్గర స్టైల్ స్టైల్ గా
మంచి మంచిగ
మంచి మంచిగ ఫోటోలు ఇగ ఉన్నోళ్ళ లేక్క ఫోటోలు దిగి ఇగ సక్కగా కొట్టినం అనుకో తొమ్మిది ఎనిమి పావ్ తక్కువ తొమ్మిది గంటల వరకు మనం అడిగిపోవాలే పోయ్యి ఇగ ఆడుకొని ఆడుకొని మళ్ళ పోతే అటు సిటీలక్ పోవుడు ఉంటదట పోయి ఆడ ఎంజాయ్ చేసి
దాని కోసం బైటికెళ్తారు
ఆ ఆర్గంట్లక్ బైటికేళ్ళి మంచిగా ఫ్రెష్ అయ్యి బయటికీ పోయి ఇగ ఇంత ఏదోటి తాగుడన్నా లేకపోతే సిటీ చూడన్నా ఏడు అడికిపోయినంక ఇగ దాన్ని బట్టి సుద్ధం ఇగ
ఆహ
హుమ్ అయితే మా ఫ్రెండ్ అంటంది నీ ఇష్టమే అన్న ఇష్టమాట నువ్ ఎడిక కంటే అంటాట అంటంది మ ఫ్రెండ్
మీ దోస్త
ఆ అ మా దోస్తు
ఆ
ఈ సరే నాదేముంది నీ డీజిల్ కాడ భయం అయితంది ఫ్ అని మా. దోస్తు అంటే మా ఫ్రెం, మా దోస్తు కూడా అట్లనే అంటంది. నాగుడా భయమైతాందే కానీ ఒక మాట వ. ద్దు నేనే పెట్టుకుంటా అనుకుంటా అంటాడు అంటాంది మా దోస్తు.
అది సిగ్నల్ చెక్ చేస్తారు.
మరే ఏ చిన్న సెట్జెస్. నువ్వు వెయ్యి రూపాయలన్న ఇయ్యాలే డీజర్
ఆ
ఆ
ఔ
మరిగా మరాయన మాత్రం ఏ అనుకుందాం గాని, ఇగ ఆయన ఇంటి ఆయన ఇంటి. డోర్ తీయకుంటే సప్పుడు కాకుండా కూర్చుందాం.
అరే ఇంగా చూడాలి.
ఆ
ఆయమ్మ పాపం.
మంచోడే
మునక్కాయలు తీసుకున్న మనకు కూడా జరా కొంచం . మనక్కూడా ఇయ్యాలిగా.
ఇయాల ఇయాలే
అ
ఇంకా అన్నయ్య చెప్ప విషయాలు.
ఏ అక్కకు ఫోన్ చేసినావుగాక్క.
కన్నా
ఇంతసేపు మాట్లాడినావుగా.
ఆ మాట్లాడినాక్కతోనే
హొ కాదు ఇప్పుడు షక్క ఆ అక్క ఏమంటంది అక్క ఆక్క ఆ
ఆ అక్క, అక్క గుంచ్చి నీకు ఎప్పుడో మర్చిపోయినా చెప్పినా, కదా ఆయన. అసంటఆనీ పొట్టి గుంట దామనా వాళ్ల అయ్యా. టన్నట్టగా ఫస్ట్ పంపిత్త తర్వాత వద్దన్నాడటా, మళ్ళీ పంపిత్తనన్నాడట మల్ల అడుగుతే దోస్తులతోను. వద్దు ఎందు అని సాగదిత్తాండట.
ఉహు
ఇగా నే ఇగ మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్డు ఉన్నాడు, ఇంకొక ఫ్రెండ్ అడుతంటే అన్నట. వద్దు ఏం వద్దు ముగ్గుర అయినా సరే, మంచిగా కలిసి నిళ్ళతుని పోవాలే మళ్ళా వే. ఏవరెస్ వంటోల్లో ఉంట్రరో తెలివదు ఎన్నైనా నేన్ పెట్టుకొనికి రెడీయగానీ వేరేటోల్ లే వద్దు. అనడట సారా అని సప్పుడు కా మా ఫ్రెండిగా. అ ఇగో రేపు పోదాం మల్ల రేపు ఎన్ని గంటలకు పోదాం అన్నయ్య.
బా
రేపు ఎన్ని గంటలకు పోదాం ఈ నుంచి
అక్కడ బట్ చెప్పుల షాపులు ఉన్నాయా అక్క? చెప్పుల దుకాండ్లు
ఉంటాయి ఎందుకుండవ్
మంచి ఉన్నయా మరి చెప్పులు ఇటికి పోయిరానీ.
మంచిగా ఉంటాయి అంటే ఇగే పాలకుర్తి, పాలకుర్తిచ్చదే అది అదే, ఇది ఇదే. ఇదే గా నా పెద్ద సిటా, చిన్న సిటీ
రేపు ఒక్కసారి రీ రానా మరి
సాయంత్రమ్ ఐదు ఉన్నరకో పౌవు దక్కు ఆరు గంటకో బస్ ఉంద అన్న
ఆ
బస్సు పోదవేన్ సాయంత్ర
ప్రోక్స్ రక్కల అక్కన అడుగుతా అక్క రేపు పొద్దుగాల
ఆ అడిగి చేప్పనా
ఆ అది ఒక సారి అమ్మని అడిగితే ప్లే షాప్ లో ఉంటాయ్ మంచిగా
ఈ అక్కకి ఏమ్ తెల్స్ అన్నా అక్కక్ దేల్వద్ అ కిన్నె ఉంట అది తొరుల్లా ఎప్పుడు వోళ్యాడా
ఆహా
ఆడ రీర్లిక్కు చెప్తార అటా
ఇక మరి మధ్యాహ్ననం సర్వ చేత్తు గాని లే ఇటు
పోయి రా అన్న ఈ ఇంకొకడు నీలా ఇంకొకడు ఉంటాడు అసులు పొట్టోడు పొట్టి పొట్టి సిద్ధుతోనే అలు ఊక మాట్లాల్వే మా తమ్ముడ్నీతో ఇయాల ఊ ఇక ఫోన్లు మాట్లాడలేదా ఆయ్ ఆయన అది స్కూటీ ఉత్తిగానే ఉంది కదా తీస్ కోపోరాదు ఫ్రీగా
ఆ అవును ఊర్కోరా
ఆడుగు గీడికే అని చెప్పు గీడికే గీడి వేస్తా అని చెప్పు కదా వాటు పో అన్న
ఆ ద అడఅక్కు ఎ మ్మా అర్ వై రుపాయలకు
సరే ఇగా నీ ఇష్టం
అల్లా ఇ ఊత్తడు రాడు అని మల్లా
హ
మొత్తం
ఆ
పైతే బ్రో
నేను అడిగిన అన్న రేపు క్రాబ్ చేసిరార అని అంటే వాళ్ళ మామయ్య తెలుత్త అది అంట ఏడి పోయేది ఏం చేసేది అంత తేలుస్తుద అంట అవ అన్ని కీడికా అని చెప్పు మీ అన్న అంటే నేను చెప్పు ఇప్పుడేరేపు మనం అడిపోతాం అంటే నన్ను మా అన్నంద అభేస అంటే ఆ ఏడికంటే అంటే గీడికే అనుకున్నా కాని అంత దూరం మా మాయదిహా నేను రానను రా ఏ ఎంత దూరం అయి ఉంది రా ఉంటద అంటే లేదు లేదు మామయ్యకు వాడ వాడుతుంది ఎన్ని కిలోమీటర్లు పోయయింద ఏడుంద అ లే అంట అది ఫోన్ లా అన్ చేప్పింది సరేతి అని చెప్పిన
ఆహా
ఉమ్
అలా
చెప్పుతోరగ
ఆహా మరి ఇప్పుడు పొద్దుగాల ఇక రాత్రి ఏం కాదుగా
త్రీ ఏం కాదు
ఆ మరి మన అసలు ఎన్ని గంటలు ఆరు గంటలకు పోస్తవు అక్క
ఆ ఆ
ఆరు గంటలకు బోస్తావు
బస్సుకు పోదమా మరి ఆటోకు పోదమా
నీ ఇష్టం
నా ఇష్టమ్ ఎముఉంది బస్సు పోతే నాకు యాభై రూపాయలు సేఫు
బస్ అంటే బస ఆటో అంటే ఆట సరే మరి కా మళ్ళ బస్ మిస్ అయితే ఆాకకి బంద అయితే ఎ అనా ఆలోచే ఇస్తన క్
బస్ ఎందుకు మిస్ అయితదన్నా రోజ్ వచ్చే బసు సరే ఆటోకె పోదాం తీ ఎందుకైనా మంచిది మల్ల
అదే నాకు డౌట్ మళ్ళా బస్సు ఒకవేళ పుసుకున మిస్ అయింది అనుకో
ఆ
నాని వాళ్ళ ఫ్రెండ్స్ కాదు
సరే సరే ఆటోకి పోంది పోతే పోనీ గన్ని వెట్టుకో అంత దూరం పో
గా యావై రూపాయలు నేను పొద్దున్న అటోచ్చినా ఆ కుళ్లకాడ చూసుకున్నాక ఈత బంధు ఈ
ఇగ బట్టలు సదరుకో ఆ బట్టలు సదరుకో
ఆ బ్యాగు బాగ్ పట్టుకొని రానా అక్క
నా నా దగ్గ నాది తీసుకోవాలం ఏంది ఒకటి సరిపోద ఇద్దరి పొత్తుల ఆ
అయినా అది అక్కడికి పోదు కా మొత్తం ఐన బడ్ కార్లో ఎత్తే అదే ఉంటది గాని
ఆ సరే అన్న మరి ఉంటాను ఇగ
మ్ మ్ అ బాయ్